ఆ బాగున్నారా అండి మీరు
బాగున్నా అండి మీరు బాగున్నారండి.
ఆ బాగుంన్న ఏం చేస్తున్నారాండి ఖాళీగా ఉన్నారా,
ఆ ఖాళీగానే ఉన్నామండి ఇప్పుడే భోజనం చేసాము.
ఆ ఆ చేసామండి మేము కూడా ఎప్పుడ మీకు ఫాస్ట్ ఫుడ్ ఇష్టమా లేక పోతే హోమ్ ఫుడ్ ఇష్టమా,
నాకు హోమ్ ఫుడ్ డె ఇష్టం అండి
వై ఫ ఫాస్ట్ నాకు ఇష్టంగా అంటే ఫాస్ట్ చోడ ఇష్టం బట్ ఫోర్ డేస్ వెళ్తు కదా అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పు, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఖచ్చితంగాంగా ప్రిఫర్ చేస్తా ఇంటికి వచ్చినప్పుడు ఇంకా హోమ్ ఫుడ్
అవునులేండి మోస్ట్లీ హోమ్ ఫుడ్డే కుక్ చేసుకుని తంటాం కాబట్టి ఇది ఎక్కువ తింటాము. అప్పుడప్పుడు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్ ట్రై చేస్తూ ఉంటాం.
ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, కదా చాలా టేస్టీగా ఉంటుంది కదాంకా మనం
అండి అందు అందరు టేస్టింగ్ సాల్ట్స్ గా మసాలాస్ అన్ని ఎక్కువ వేస్తారు కాబట్టి మన బయట ఫుడ్ తకు నచ్చుతుంది కానీ చాలా అన్హెల్తీ కదండి.
చాలా బాగుంటుంది కాబట్టి నేను కూడా కొద్ది సార్లు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ తింటాం. ఫాస్ట్ ఫుడ్ ఏదిష్టం ఏది ఇష్టం
ఆ ఫాస్ట్ ఫుడ్ అంటే తింటుంటాం అండి పానీపూరి, గోబీ నూడిల్స్ పిజ్జా, బర్గర్, స్యాండ్విచ్ అన్నిీ తింటాం కానీ ఎక్కువ రెగ్యులర్గా ఏం కాదు ఎప్పుడ మంత్ కి ఒకసారి అలా బయటికి వెళ్ళినప్పుడు,
పానీపూరి ఇష్టం తర్వాత వేఫల్స్ ఇలాంటివ ఖచ్చితంగా తింటూ ఉంటామండి.
ఇవ్వని ఏమో అంటే ఎట్లా తింటారంటే మంత్ కి ఒకసారా, వీక్లీ ఒకసారా
మంత్ కి అంటే వీక్లీ లేదు కాని టూ వీక్స్కిసారి, వెళ్తూ ఉంటాం
అవునా అండి మన క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ బయట ఫుడ్ పైన ఎంత హోమ్ ఫుడ్ బాగా మంచి కుక్ చేసుకున్నా, కూడా అప్పుడప్పుడు వెళ్దల్లా తినలా అనిపిస్తుంది. హలో హలో హలో